ఆ వినిపిస్తుందా
స్తుంది.
మ్ చెప్పండి ఇప్పుడు
ఆ అది ఏమన్ ఏం ఎడ్యుకేషన్ ఎలా ఉంది మీది
ఎడ్యుకేషన్ టాపిక్ వచ్చేసి నాది ఎలా ఉంది నా టాపిక్ నా ఎడ్యుకేషన్ ఎలా ఉంది నా అది అయిపోయి కంప్లీట్ అయిపోయి ఫోర్టీ ఇయర్స్ అయితుంది.
ఓకే ఓకే అంతేనా
మీ ఎడ్యుకేషన్ ఇలా ఉండే అప్ ఎలా ఉండే ఏం చదివారు. ఎమ్ చేసారు టాపిక్
ఆ నా నాది టు తౌసండ్ సేవెంటిన్ లా కంప్లీట్ అయ్యింది ఎడ్యుకేషన్.
మ్
ఆ ఇంక నేను ఇంకా చదువుకున్నా అన్నట్టు గ్రాడ్యుయేషన్ అయింది టూ థౌసండ్ సెవెంటీన్ ల కనీ గవర్మెంట్ జాబ్ కోసం స్టడీ చేస్తున్నా చేస్తున్నా అన్నట్టు
ఒకే ఒకే ఇప్పుడు ఎలా ఉంది. ఎడ్యుకేషన్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎడ్యుకేషన్ అనేది బాగుంద లేకపోతే బాగ లేదనుకుంటున్నావ ఎలా అనిపిస్తుంది.
ఆ ఇప్పుడు అంతా బాలేదు ముందు చాలా బాగుంటుంటే ఎక్కువ చాలా డబ్ ఇంక అవసరం ఉంటుండే ఇప్పుడు పిల్ల గాళ్ళకు చదువు పియాలన్న కూడ చాలా పైసలు పైసలు పడుతున్నాయి. ముందు మా అప్పుడు అట్ల ఎ ఉండేదు
మ్ చాలా వారెస్ట్ గ తయారయితున్నాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్ని
అవునవు
ఫీజ్ ఎల ఉన్నాయి. చాల పెంచేస్తున్నారు దాంట్లో మళ్ళీ క్వాలిటీ ఉండట్లేదు ఎడ్యుకేషన్ ఓన్లీ క్వాంటిటీ ఉంటుంది క్వాలిటీ ఉండట్లేదు.
ఆ సరిగా ఆ అయిపోయింది ఆ సరి నేర్పిస్తలేరు ఏం లేదు వాళ్ళకు
ఉమ్
ఎడ్యుకేషన్ సరిగా ఇస్తలేదు వాళ్ళ
ఏం నాలెడ్జ్ ఉండట్లేదు వాళ్ళకి బట్టి నాలెడ్జ్ ఉంటుంది అంతా
అంతే
మళ్ళీ బుక్స్ కూడ
నాలెడ్జ్ గా పె పె నాలెడ్జ్ ఉండే అన్నట్టు మనకు నాలెడ్జ్ మంన్ ఇచ్చారు ఇచ్చారు వాళ్ళు నుంచి మన సార్లో
ఉమ్
ఆ
అంతా బట్టి సిస్టమ్ ఉన్నాయి అంత ఎడ్యుకేషన్ కూడ అంత ఎలా తయారవుతుంది అంటే ఆ టెన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కె పది పది ఇరవై ఇరవై బుక్స్ పెట్టుకొని టెస్ట్ బుక్స్ అంటున్నారు ఆ బుక్ బుక్స్ ఈ బుక్స్ అని బ్యాగ్ మొత్తం నింపేస్తున్నారు.
ఓ చాల
హు బ్యాగ్ అంత నింపేస్తున్నారు వాళ్ళ కే ప్లేస్ ప్లే గ్రౌండ్ అనేది సూడకుండ చేయనికుండ చేస్తున్నారు ఆడుకోకుండా ఎని టైమ్ చదువు చదువు అని వాళ్ళ మైండ్ నే తా బడన్ చేస్తున్నారు మైండ్ అంతా ఇలా చేసేస్తున్నారు అనట్
అవును ఇప్పుడు ఆ సమ్మర్స్ హాలిడేస్ ఇట్లా దీవళి హాలిడేడేస్ కింద ఉంటాయి కదా ఆ హాలిడేస్ లో కూడా వాళ్ళక్ కోర్స్ చదువు చదువులే మీరు మేము కోర్స్ శిక్షన్ చెప్తాము ఆన్లైన్ చదువులే అం అంతేనండి వాళ్ళకు ఫ్రీడమ్ అన్నట్టు అస్ అసల్ లేదు అన్నట్ ఇ ఇప్పు మనం మొబైల్ ఎంత వద్దు అంటే వాళ్ళు వాళ్ళు అంత మొబైల్ ఇడు మీ నేరు నేర్చుకోని అలా అలా మాట్లాడుతున్నారు ఎలా ఇస
ఇ మాన్యువల్ అయిపోయి అంతా ఇప్పుడు ఎడ్యుకేషన్ అంత మొబైల్ లో కి వచ్చేసింది.
ఆ అవును
హ చేనా తెస్
ఆ
ఇంకా ఏమనుకుంటున్నారు పించిసి
ఆ అవును మీ మీ అప్పుడు ఎలా ఉండే ఎడ్యుకేషన్
మా అప్పుడు అంత ఎడ్యుకేషన్ లేకుండే ఇగ కాఫీది సమయంవి తక్కువ ఉండేవి మేము ఎంటైర్ టెన్త్ క్లాస్ మొత్తం కలిత్తే, ఒక థౌజండ్ రూపీస్ స్పెండ్ చేసాం అంతే, ఆ ఫీజు కూడా మంత్లీ ఫార్టీ రూపీస్, ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉండేది మాకు. ఇయర్లీ ఇయర్లీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా మేం ము ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసామన్న టెన్త్ క్లాస్ వాళ్ళకి ఆ వాళ్లయి ఇంటర్మీడియట్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ దాని లోపల మేము ఫినిష్ చేసాము ఇప్పుడు ఇప్పుడు నా సిచువేషన్ లో ఇంటర్మీడియట్ వన్ లాక్స్ లాక్స్ టూ ల్యాక్స్ దాకా వెళ్ళిపోయింది. ఫోర్గేట్ హైదరాబాద్ లో చసి చీస్లో చదవ అన్నట్
అవునవున చాలా రేట్
జై ఫైనా నా ఓ హొ అయితే ఇప్పుడు మా సిచ్యువేషన్ లో దేశం చాలా వరెస్ట్గా అయిపోయింది మళ్ళీ గవర్నమెంట్ కూడా అంత గవర్నమెంట్ స్కూల్స్ లో